హలో హలో హలో హా హలో
హలో హలో గుడ్ ఆఫ్టర్నూన్
హలో
గుడ్ ఈవెనింగ్
ఆ వస్తుంది మీకు ఆ బాగున్నా మీరు ఎలా ఉన్నారు
మేము కూడా బాగున్నాం
ఏం చేస్తున్నారు
ప్ర ఏమి లే
హలో వర్షం వచ్చిందా అక్కడ ఇక్కడ చాలా చినుకులు వస్తుంది అ
మా సైడ్ కొంచెం క్లౌడీ క్లౌడీ ఉంది చినుకులు వచ్చినాయి అంతే అ
అప్పటి నుంచి ఫుల్ వచ్చింది నెట్వర్క్ ప్రాబ్లమ్ ఉన్నది కొంచం ఇక్కడ ఇప్పుడే తగ్గింది కొ చినుగులు చినుకులు వస్తాన్నాయ్ చిన్న చిన్నవి
ఉమ్
ఆ అందుకే సిగ్నల్ సిగ్నల్స్ రాలే ఆా కాలే ఇంకా ఇప్పుడే తిన్నామండి తొమ్మిది పది అయితయి తింటే తినే వరకి
ఇన్స్టా
మీరు తిన్నారా
టిఫిన్ బాలే ఏం కర్రీ చేశారు హలో ఏం కర్రీ చేశారు
మాదాలా అబ్బ అది చిక్కుడుకాయ
చిక్కుడుకాయ చేశారా
మీది ఆ నాది ఊ ఒట్టి తోటకూరనా పప్పు పొండలేద ఇవాల
ఆ పప్పు ఉన్నది ఇంకా ఇంకా ఆలుగడ్డ మసాలా కూడా వండాము
అవునా మరి ఎప్పటి వరకు తింటారు మీరు
ఈ కొంచెం అయినాక తింటాం
కొంచెం అయినాక తింటారా అందరు ఫ్యామిలీ కూర్చున్నారా
ఆ అవునండి అందరూ కలిసి తింటాము
ఆహా
ఇంకా చెప్పండి ఏం చేస్తున్నారు
మరి ఏం లేదండి ఇంతకు ముందు కరెంట్ పోయి వచ్చింది చాలా వర్షం పడ్డది ఒక్కేసారి సడన్ గా స్టార్ట్ అయింది ఇప్పుడు కొన్ని చిన్న చిన్న చినుకులు వస్తాన్నాయ్
అవునా
ఆ అక్కడ వస్తలేదా వర్షం
గింత మొత్తం క్లౌడీ ఉన్నదండి ఈ వర్షం రావట్లేది
ఆ అవును ఇవ్వాల ఫస్ట్ టైం అండి అంత చాలా అసలు ఈ సీజన్ లో వా వర్షమే పడలే ఎక్కువ
అ ఇంకా మరి ఏం మీరు ఏం మంచి చేస్తారండి స్వీట్ లో హార్ట్ లో
స్వీట్లా అంటే పాయసం హల్వా అట్లా చేస్తా అండి
ఉహ ఇక డిన్నర్ లో మీరు ఏం చిక్కుడుకాయ చేస్తారా
ఆ చిక్కుడుకాయ చేస్తాం పెరుగుండే ఇంకా వంకాయ కూర ఉండేండి అవే ఉన్నాయి ఆ ఇప్పుడు ఏం చేయాలండి అవే తింటాం చేస్తే రోటీ చేస్తా
ఆ
ఆ ఇంగ అవే తింటాం
ఇంకా చెప్పండండి ఇంకా మీరు ఏం చేస్తారు
ఏం లేదండి ఇవాల మా ఇంటి దగ్గర అవి ఓటర్ ఐడి ఎస్ఐఆర్ అని ఉన్నాయంట కదా అండి హలో
ఏందండి
ఎస్ఐఆర్ ఆ అదే కట్ అయితుంది బ్రేక్ అయితుంది వయిస్ ఇప్పుడు వస్తుందా ఎస్ఐఆర్ అని వోట్ ఉంది కదా వోటర్ ది
అవునండి ఇటు కూడా వచ్చింది ఏదో ఫామ్ ఫిల్ చెయ్యాలట కదా
ఆ అదే ఇవాళ వచ్చారు ఇంటి దగ్గర మా ఇంటి దగ్గరా ఆ ఇద్దరిదే వచ్చింది మా అమ్మదిన్ను మా అన్నయ్యదే వచ్చింది నా దున్ను మా తమ్ముడుదింకా రాలే
హహ
అడిగినా ఎప్పుడుస్తుందింటే వస్తది అంటాన్లు
మరి అది ఫిల్ చేసి ఇచ్చేసారా
వాళ్ళే చేసుకున్నారు మేమే మాకు వట్టిగా ఆధార్ కార్డు అడిగిండ్లు అది చూసి ఫిల్ చేసి వాళ్ళొక ఫామ్ పెట్టుకున్నారు మాకు ఒక ఫామ్ ఇచ్చిండు
మరి జాగ్రత్త పెట్టుకోండి మరి
ఆ ఫామా
అవునండి
మళ్ళా ఇచ్చేది ఉంటదా ఫామ్
ఏదో పని పడుతది చెప్పలేం
ఆ అవును దాంట్లో అలమారలా పెట్టిన బీర్వాల ఉ ఉ
ఇంకా అండి
ఉ ఇంకా చెప్పాలండి మీరే ఇగ బయట ఉన్న చల్లగాన్నది బయట చిన్న చిన్న చినుకులు అత్తన్నై సిగ్నల్ వస్తలేదండి ఫైవ్ జి చూపిస్తోంది కాని అసలు సిగ్నల్ వస్తలేదు వర్షం పడ్డది కదా అందుకే కలుస్తలేవు కాల్సు
చె ఓకే ఇంకా చెప్పండి టివీ చూడట్లేదండి
అవునా నా నేను కూడా చూస్తా లేను మా వైఫైది రీచార్జ్ అయిపోయిందండి కాసేపు చూసిన ఫోన్ కి కనెక్ట్ చేసిర్రు నేను కూడా చూడలే ఎక్కువ అంటాను టీవీ
ఉ
మా వైఫైది రీఛార్జ్ అయిపోయింది
అవునా
ఆ కొంచెం కాసేపు ఫోన్ కి కనెక్ట్ చేసీ జూసా
ఆహా
స్పీడ్ వస్తలేదు ఆ ఇ ఫోన్కీ అంత స్పీడ్ రాదు కదా టీవీకి
అని ఇప్పుడు వర్షం పడితే అట్లనే సిగ్నల్స్ అయితయండి
ఆ సిగ్నల్స్ అన్ని జామ్ అయినాయి కరెక్ట్ అస్తలేదు సిగ్నల్
అవునండి
ఆ
హ
అందరు బాగున్నారా అండి ఇంట్లో ఇవాళ మొహరం చేసారా మీరు ఆ రెసిపీ అన్ టే ఆలు మటన్ పప్పు చారు చేస్తా అండి పప్పు చారు బాగుంటది చెప్పాల రెసిపీ... నా నాన్ వెజ్ లా అంటే ఆ చికెన్ చేస్తా చికెన్ స్పైసీ మంచిగా చేస్తా చెప్పాలా
అవున అయ్య
రెసిపీ చెప్పాలా
చెప్పండి
ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకో కోవాలండి ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకోవాలండి ఒక హాఫ్ కేజీ అయినా కేజి ఎ నా మీరు చికెన్ ఎంత తీస చిక్ మీ మీ ఇష్టం అండి మీరు కేజీ వండాలన్నా ఒక అద్ద పౌ అంతా ఒక నాలుగు గడ్డలంతా తీసుకోవాలి ఉల్లిగడ్డలు అరకిలో తీసుకుంటే రెండు చాలు రెండు మూడు ఆ అవి చిన్న చిన్నగా ముక్కలు చిన్న చిన్నగా కట్ చేస కోవాలి కట్ చేసుకొని కొంచెం పచ్చిమిర్చి కోత్మీర పచ్చిమిర్చి కోత్మీర పుదినా అవి కూడా కోత్ అవి తీసుకోవాలి పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి
ఓకే
చేసుకున్నగా అహ ఆ మనం చికెన్ చికెన్ కూడా చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి చికెన్ మన్ చేసుకున్నాక మంచిగా వాష్ వాష్ దాన్ని క్లీన్ చేసుకోవాలి మంచిగా వాష్ చేసి కడుక్కోవాలండి కడిగినంకా కాస్త కాస్త ఉప్పు కాస్త అ అల్లం ఉల్లి పేస్ట్
అ
వింటున్నారా
ఇంకా
ఆ కొంచెం పసుపు కొన్ కొంచం పసుపు కొంచెం కారం సరిపోయినంత వేసుకోవాలి కొం చం గరం మసాలా ధనియా పౌడర అవి అన్నీ మ్యారినేట్ కొంచెం పెరుగు అవి అన్నీ మ్యారినేట్ చేసుకో కలి అవి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి పెట్టుకొనంక మనం స్టోవ మీద ఒక గిన్నె పెట్ ట్టి దాన్లో కొంచం నూనేసుకోవాలి నూనేస్ కోవాలి చరిపోయినంత నూనె నా కొంచెం నూనె మంచి చిగా వేడి కావాలండి నూనె వేడి అయ్యినంక ఉలిగడ్డలు చిన్న చిన్న ముక్కలు కూసుకుని పెట్టుకునవి ఉల్లిగడ్డ ముక్కలు ఉన్నాయి కదా చిన్న చిన్న కోసుకుని పెట్టుకున్నవి దాంట్లో వేసేయాలి ఆ వేడి వేడి నూనెలా వేసేయాలి మంచిగా ఒక బ్రౌన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా చేసుకోవాలి చేసుకున్నాంక దాంట్లో కూడా కొంచెం జింజర్ గార్నిక్ పేస్ట్ ఉంటంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఓకే సరే అండి
సరే అండి
థాంక్యూ అండి ఆ థాంక్యూ